హలో
అయిపోయిదా డ్యూటీ
హ్మ్ అయిపోయింది ఇప్పుడే వెళ్తూన్నాను హౌస్ కి
తున్న వాళ్ళ
బై వాక్ నాకు బైక్ లేదు తీస్ కొ ప్రదేశం హ్మ్ డిస్టెన్స్ దగ్గరే అను
మరి మధ్యాహ్నం లంచ్ భోజనం ఎక్కడ చే
ఇప్పుడు లంచ్ కేళ్తున్నా నేన్ కే కే
ఆ హ పొద్దన టిఫను
పొద్దున్న టిఫిన్ ఏం చేయలేదు. లేట్ అయిపోందని చెప్పి వెళ్ళిపోయాను.
మరి ఇంత వరకు తినకుండా ఉంటే ఎట్లా ఆడేదన్నా తీసుకొని తినేయచ్చు, కదా షాప్స్ దగ్గర హలో
మీరు మీరు తిన్నారా
నేను పొద్దున్న తిన్నానంతే, ఇంతవరకు మళ్ళీ తినలేదు మళ్ళీ తినాలి.
ఉహుమ్మ్
ఉ ఆడ మీకు షాప్ లో ఉంటది కదా, ఒక టెన్ మినిట్స్ హాఫ్న్వర్ బ్రేక్
ఆ ఉంటుంది కదా ఇంక వన్ అవర్
హే ఆర్ కెల్లానే బంద్ చేసుకోవచ్చు కదా
అదే
హ్మ్ మరి ఏం వెళ్ళలేదు హ్మ్ మ్
హుమ్మ్ అది ఫినిష్ చేసుకని ఇప్పుడే వచ్చాను. ఇంటికి
ఓకే ఓకే మరి ఆ దగ్గరలో ఉన్నవా ఇంటికి
హ్మ్ వచ్చేసాను ఇంట్ ఇంటి ఆ ఇంటికి వచ్చేసి
ఓకే ఓకే నైట్ ఫోన్ చేద్దాం అనుకున్నాను మరి నైట్ తొమ్మిది ముక్కాల యితు పోయింది అనేసి ఇంక నేను చేయలేదు
సయ్యద చు విమ్ పర్వాలేదు నైట్ కూడా నేను కాల్స్ మాట్లాడుతాను
ఆ అంటే ఎవరుతో అమ్మాయిలుతో
అట్లా ఏం లేదు ఫ్రెండ్స్తో చాట్ చేస్తుంటా లేదంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్లో ఉంటుంది
ఉమ్ అవును ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఏంటి కాంచనా టు రిలీజ్ కాంచనా రిలీజ్ అయిపోయిండది
అవును నేను అదే మిస్ అయిపోయాను డ్రైవ్ పేయడానికి
ఏం టికెట్స్ లేవా
టికెట్స్ ఆల్మోస్ట్ బుక్ కైపోంది నేను చేసుకుంటాన ఆ
బుక్ అయిపోయిందా మీది
ఆహా మాది కాదు ఆల్మోస్ట్ చేసుకున్నాం అంటే సీట్ల అన్ని బుక్ అయిపోయింది ఇంకా టుమారో అన్నా వెళ్దాం మన్ని ట్రై చేస్తూ మీరు
నేను ఇప్పుడే చూసా నేను లే ఫోన్ ఓపెన్ చేసి చూస్తే రీల్స్ అంతా కాంచనా టునే కాంచ
ఉమ్ నాకు అలానే వస్తుంది అది చూడడం ఎగ్జైట్ ఎక్కువ పెరిగిపోతుంది ఈ రోజే మిస్ అయిపోయాము అని ఫీల్ అయిపోతున్నా
ఉమ్ అంటే నాకు కూడా అగ్సైట్మెంట్ తోనే నేను చూస్తా ఉన్నాను చూస్తే బుక్ మై షో ఓపెన్ చేస్తే టికెట్స్ అంతా ఫిల్ అయిపోయిన్నాయి
ఉహుమ్
అంతే కాబట్టి మంచి క్రేజ్ ఉంటుది ఇంకా రేపు ఎల్లుండి ఆ ఉమ్ తగ్గదు కాకపోతే నాకు తెల్సి సాట్ రూ డే ఈవినింగ్ సండే నైట్
ఉమ్ ఇంకా సండే అంటే ఫ్యామిలీ ఫ్యామిలీస్
కూడా వస్తారు
సా ఉంటారు అ బాగుంటుంది
ఉమ్ అది ఎమో ఫస్ట్ ఎక్స్పీీరియన్స్ అది ఒక హార్రర్ మూవీ రీ రిలీజ్
చైల్డ్హుడ్ లో చూశాం మేము ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడు చూశాను కే తర్ల మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైమ్ కాబట్టి మిస్ చేసుకో ట కలిసిూశాను
నేన అప్పుడు విసి డిసిడిసి చూాయి కదా డివిడి ప్లేయర్స్ అలా చూసే సమయం పైరస
అవును మా ఫాదరు మా హారర్ మూవీ అని చెప్పకుండా పిలుచు కలాడు
ఓకే
ఆక్కడకెళ్లాక అక్కడకెళ్ళక పోష్ నిద్దర్లో లేడీ గెటప్పు కనిపించింది
ఆ
నేను అది ఎవరు అని అసలు రాగవాలారెన్స్ లాగా అనిపి లేదు నాకు
ఓకే వేరేవరో క్యారెక్టర్ అనుకున్నారు
మూవీ అని ఎలిపాయా మా ఫాదర్ ఆ ఆల్రెడీ ముందుగానే చూసేసి మమ్మల్ని పిల్చుకెళ్ళాడు
ఆహా
ఇలా ఫాదర్ మూవీ అని చెప్పి చెప్పకుండా పిల్చుకెళ్ళాడు ఆహా అక్కడికెళ్ళాక షాక్ అయ్యి అసలు మూవీ మొత్తము చూసిందే తక్కువ
ఆ ఏం చేసారు మరి చూడకుండా
అదే ఇయర్స్ క్లోజ్ చేసుకొని గట్టిగా ఐస్ క్లోజ్ చేసేసి అలా టెన్షన్ టెన్షన్ గా చూస తిరుపతిలో ఇకా శ్రీనివాస్ థియేటర్ అండి ఓల్డ్ థియేటర్ అదేంది మ్మ్ ఆ ము ఆ థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు ఆ దానికి పిల్స్ పిలుచుకెళ్లారు
ఓకే ఓకే మీ నలుగురే వెళ్ళరా
ఆ ఫ్యామిలీ నలుగురు వెళ్ళాము నాకంటే మా సిస్టరె బెట్ టర్ మా సిస్టర్ బా చూసింది మ్మ్ నేను మా మధరే టెన్షన్ పడు తు భయం భయంగా చూస్ సాము మూవీ
మరి మా నా మా విషయానికి వస్తే మా నాన్న నేను సినిమాకి తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని అడిగితే మా నాన్నకి వేరే వాళ్ళు చెప్పారంట చాలా భయంకరంగా ఉంది ఆర్ఆర్ సీన్స్ భయంకరంగా ఉంది పిల్లని తీసుకెళ్లద్దు అని చెప్పేశారని ఇమ్మానా తీసు ఆ పోకుండా మమ్మల్ని ఆపేశాడు
నేనైతే ఎక్స్ప్ చేస్తాను గాని అవునువును నేను ఎక్స్పీరియన్స్ చేశానని ఫుల్ మూవీ క్లటిగా చూడలేదు
ఆహా ఓకే ఓకే అదే ఇంక అప్పుడు అప్పట్లో రివ్యూస్ అంట ఏ తెలిసిందేగా మరి అప్పట్లో హారర్ అంటే మంచి కాన్సెప్ట్లు పెట్టి తీసారు అబ్బాయం సీన్స్ గానీ అవన్నీ విజువల్స్ గాని చనా బయ కరంగా పెట్టార కానీ అప్పుడు రివ్యూస్ ఎక్కువ చెప్పేసరికి ఇంకా సినీ సినీ యాక్టర్స్ కూడా చాలా మంది చెప్పారు అప్పట్లో అంటే చాలా భయంకరంగా ఉంది ఫస్ట్ టైమ్ ఇట్లాంటివిహార మూవీస్ చూసాము మంచి మెసేజ్ ఉంద్ టి మూవీలో కూడా అన్ని చనా చెప్పుకుంటూ వచ్చారు ఇంకా నాది ఎక్సైట్మెంట్ విడిగి నేను ఇంట్లో ఏడ్చుకొని తీసుకెళ్ళండి తీసుకెళ్ళండని మా డాడీని అడిగి అడిగి మా నాన్న తీసుకెళ్ళకుండా సర లాస్ట్ కి డివిడి ప్లేయర్ లో ఫైర్సి కాసిట్ వస్తే దాన్ని పెట్ట కొని నైట్ పెట్టుకొని చూసాను అది తొమ్మిది గంటలకి
హ్మ్ నేను ఇక్కడేమి ఫోర్స్ చేయాల్సిన మా ఫాదర్ మ్మ్ నేను ఇక్కడ ఏమి ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు వెళ్ళిపోతారు మా ఫాదర్ పిలుసుకెళ్ళి
ఓకే నాకు ఇక్కడొచ్చి నైట్ పది గంటలకు స్టార్ట్ చేశాను మూవీ చేసేసరికి ఇంకా అ అది ఎండ్ అయ్యే టైం కి నేను మా అమ్మ ఇద్దరు పడుకో పడుకోకుండా చూస్తా ఉన్నాము అందరు పడుకునేసారు సగం మూవీ
మీరు టీవీలో ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మిస్ అయింటారు కదా అంటే థియేటర్కి వెళ్లకుండా హుమ్
థియేటర్ వైబ్ మిస్ అయ్యాము కాకపోతే ఇంట్లో చూస్తా ఉంటేనే నాకు అది ఒక రేంజ్ లో భయం కలిగిచింది తర్వాత మళ్ళీ ఆస్ థియేటర్కి వెళ్దామంటే ఇంకా కుదరలేదు అలా టీవీ లో చూసి టీవీ లో చూసి భయపడి ఆ
అప్పుడు డాల్బి ఆ టమ్స్ అనేవి లేవు
థియటర్లో జూడా కుండా సేల్ డీ వి డీ లో చూసిన దాని కే నాకు ఇప్పటికీ భయం అన్నమట ఎప్పుడైనా నైట్ టైమ్ లో అటువంటి మ్యూజిక్ వినీ వినిపించిన ఒకడే ఉండలేను నైట్ టైంలో అట్లాంటిది. తీ భయపడతాము. బయట ఎక్కడైనా చీకటిగా ఉండే ప్రదేశాల్లో ఏళ్ళాలన్నా నైట్ టైమ్ లో భయపడతాము.
ఉమ్
బ్బా చాలా థ్రిల్లింగ్
క్స్పీరియన్స్ రియన్స్ అదే
థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత నేను చాలా సినిమాలు చూసా గాని హారర్ మూవీ చూసా కానీ ఏది కంచనా కి మ్యాచ్ అవ్వద్ లేదు హ్
నేనైతే ఒక టూ వీక్స్ భయపడ్డాను. అనమాట ఇంట్లో కూడా వాష్రూమ్కి ఏళ్ళాకి
హ్ అంతే మరి అలా అంటి హార్రర్ వైబ్స్
హ్ హ్ హు మరి పార్ట్ ఫోర్ వస్తుంది. అది ఎలా తీయబోతున్నాడని ఇప్పటి నుంచి ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది.
మరి ఆ డైరెక్టర్ తీస్తాడా
హ్ యా య షూట్ రన్నింగ్ లో ఉంది. ఎ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీటెడ్ అని వచ్చ ఆ ఫిఫ్ పసంద కం ప్టెడ్ అనేది కూడ వచ్చింది న్యూస్ అదే నేను ఇప్పుడు ఈగర్లి దానికోసం
కాన్సట్రేట్ చేసి కొంచెం బా తీసారంటే ఇదే లాగా హిట్ ఉంటుది లేదు నార్మల్గా సేమ్ రోటీన్ కామెడీస్ తోటీన్ హారర్ స్టోర క్లిప్స్
అవ్ పెడతే యావరేజ్ల పోతుంది
యావరేజ్
గంగా వర్కు బా ఉంది కాన్సెప్ట్ అనీ ఆ త్రాడ్ పాట్ తీసేటప్పటికి అది అనీ కొంచెం డల్ అయిపోయింది
మరి ఇది చూసినావా నువ్వు ఆ మసూద మూవీ
ఆ మసూద చూస కానీ అది థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయలేదు టీవీలో చూస
నేను అది థియేటర్ లో అసలు ఇ నార్మల్ గా ఎళ్ళను మూవీకి మసూదా అంటే ఏదో ఒక సినిమాలె అ కొని నేను వేరే కొలీగ్ అన్నా ఇద్దరు కలిసి వెళ్ళాము
హమ్
మామూలుగా ఎల్ అయితే లోపలికి వెళ్తే థియేటర్ అంత దగర దగ్గర ఫుల్ అయయింది నైంటీ పర్సెంట్ ఫుల్ అయనిందీ
హమ్
అప్పుడు అనుకున్నాము ఓకే ఏదో మంచి సినిమా లాగే ఉంది అంటే హారర్ స్టో స్టోరీ అని చెప్పినారు బానే ఉంటాధి లే బా ఇంక హారర్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు థియేటర్ లో అనుకోని పోయి కుర్చునం లో
హమ్
అందులో కూడ కొన్ని కొన్ని సడన్ సడన్ సీన్స్ మంచి ఎక్స్పీరియన్స్ అది కూడ ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అది కూడ మసూద మొన్న గుడా ఇంట్లో బెట్ పెట్టుకొని చూసాము మేము ఫ్యామిలీ అప్పుడు గుడా కొంచెం మంచిగా అనిపిచ్ చ్చింది మసూద టు కూడా ఉందన్నారు కానీ అది ఎప్పుడు తీస్తారో తెలిదు డైరెక్టర్ నాకే తెలియదు స్క్రిప్ట్ రెడీ అయ్యి చేయాలనే ఆలోచన కూడా నాకు లేదన్నాడు
హుమ్
అలా ఇంగా మరి మసూద తర్వాత ఇంకా ఇంకా పిండం అనే ఒక మూవీ వచ్చింది
అది పెద్దగా ఏం చేయలేదు
ఎక్స్పీరియన్స్ గుడా అంతగా లేదు గాని మామూలుగా ఉన్నింది ఇంగ్లీష్ మూవీస్ ని కాపీరైట్ చేసినట్లు
హారడ్ మూవీ అంటే రాఘవతి ఇస్తేనే అది హారడ్ మూవీ అయింది
అది అదే మరి
అ సుందర్శీకి తీసిన మూవీస్ కూడా వచ్చాయి హారర్ మూవీస్ అవి కమెడికి సుందర్సి డైరెక్టరు
సందర్సి ఎవరు
అది అరణమన
ఓకే ఓకే ఓకే
అది అంత అంతా కొంచెం డల్గానే పోట్లేదు ఎనీవేర్ రెబెల్ అయితే వెళ్దామని డిసైడ్ చేశాను
ఓకే ఓకే అయితే రేపు ఖాళీగానే ఉన్నాయి కాబట్టి థియేటర్ బుకింగ్స్ రేప్ పోవ్ బానే ఉంటాది ఇం సండే కూడా బాగుంటాది
హా ఇది ఎన్ని సార్లు చేసినా చూస్తారు ఆడియన్సు ఏంటరు
ఇంటర్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయ ఇప్
ఆ అయిపోయాయ్ వాళ్ ఇంటరోళ్కి అయిపోయాయి మార్చ్ లోనే వాళ్ళకి ఎండ్
ర్చ్ ఎండింగ్ కి కాలేజ్ అయిపోతదా ఎగ్జామ్స్ అయిపో
అహా అయిపోనయ్ ఇ